ఏం చేస్తున్నారు హాయ్ బాగున్నారా
ఆ బాగున్నాండి మీరు బాగున్నారా
ఆ బాగున్నాము అండి ఏం చేస్తున్నారు
నేను చూడండి ఏమిందండి మా హస్బెండ్ తో మాట్లాడుతున్నా ఇప్పటిదాకా కె ఉంద
ఉహ్ తిన్నారా
ఆ తిన్నానండి మీరు తిన్నారా
అవును తిన్నామండి నేను కూడా ఇప్పుడే నిన్నచి వాకిమ్ బయటికి వచ్చిన
అవునా
హ్
అ హా
ఇంకా ఏం చేస్తున్నరు ఇంకా
అంటే పెడతా మళ్ళీ పన్ చేయ్యడానికి పావ్ల్ ముందు అంటే సరే అని ఆయన మెసేజ్ కోసం వెయిట్ చేస్తాను
అవ్నా
పొద్దున్నుంచి మాట్లాడలేదండి అంటే కాలేజ్ క వెళ్ళొచ్చా టైర్డ్ అయిపోయాను కొద్సేప్ పడుకొని లేసాను నా వర్కుంటే చేస్కున్న మళ్ళీ ఫోన్ చార్జింగ్ లేకుంటే చార్జింగ్ పెట్ కున్నా ఉ తర్వాత ఫ్రెండ్స్ తో కోసేప్ చాట్ చేస్ ఆ ఆయనకు మెసేజ్ పెడితే అంటే ఒకటే టిక్ పడ్డది
అయ్యో
ఇంత ముందు నైన్ ఓ క్లాక్ ఏమో కాల్ చేసి ఒక టెన్ మినిట్స్ మాట్లాడారు ఇక నేను ఆకల్ అయితిందు తిన్నాక మెసేజ్ పెడతా అన్నా
ఓకే
అయితే సరే మరి తిన్నాక మెసేజ్ పెట్టన్నారు ఇగో ఇప్పుడు మెసేజ్ పెడితే ఇప్పుడు రిప్లై వచ్చింది కా ల్ మాట్లాడిండు మళ్ళీ సంథింగ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో వస్తే నాకు చిన్న వర్క్ ఉంది చేస్తాం మళ్ళీ అన్ సరే
అవునా
సరేలే మరి అనేసి కట్ చేసాను మరి మీరు చేసారు కాల్
ఏం తిన్నారు మరి
ఇవాళ మా హాస్టల్ లో పన్నీర్ చేసారండి
ఓహో పన్నీర్ తిన్నరా ఆ
కానీ ఏం బాలేకుండే
అయ్యో కొంచెం పన్నీరు మస్తు ఉహు
సరిగ్గా
అయ్యో పన్నీర్ లో ఇది బటానీలు వేస్తే మస్తన్పిస్తదింకా
కానీ ఈమె అట్లా చేయలేదు అదేమో సూప్లా చేసి జస్ట్ లో పన్నీర్ ఇలా ముంచి తీస్నట్టుంది లివరు కూడా సరిగ్గా కుక్కాలే అ అట్లనే గట్టిగా అది గట్టిగా లబ్బర్ లబ్బర్ ఉండే అది తినబుద్ధి కాలే
అయ్యయ్యో ఆయిల్ లో మంచిగా డీఫ్రై చేస్తే మస్తుంటది
ఆ అవునండి నేను కూడా ఓసార్ తిన్నా అట్లా చేసి
ఉ సేమ్ కుర్మ లాగ్ చేయ్యాలి బాగుంటది కోర్మలాగా చేయాలి
ఆమె షేయడం రాలే నేను అదే నేను మా ఫ్రెండ్ చేయడం లేకపోతే వేరే కర చేయవచ్చు కదా నే ఇదెందుక్ చేసి చిన్నగా నవ్వుకున్నం మేమిద్దరం
ఉహు చెత్త మొకాలు లేదు వంట రాకున్నా చె చేయొద్దు గాని మరీ ఇట్లా ఏదోట్ల చేసి పడేస్తే అ ఎట్లుంటది
అసలు తిన బుద్ధి కాలేదు ఇంగ మా ఫ్రెండ్ ఏం చేసింది అది తన్ తినలే నచ్చలే తనకి నేను నీకు కొంచెం వేసుకొని తిన్నా
ఉ
తను ఇగా బయటికి వెళ్ళింది పిలిచింది నన్ను కూడా కానీ ఇప్పుడు తింటే మళ్ళీ ఇప్పుడు కర్రీపాయప్పుడు మళ్ళీ బయట పడతే నా అనుపి దు అనేసి అద్దు అన్న
డబ్బులు అయితే గలుస్తారుగా వే వేళు
ఉమ్ అంతే కదండి ఇప్పుడు మంచిగా తింటే అంటే మళ్ళీ ఎక్కువ అయితే కూరగాయలు మనీ ఎక్కువయితది తిండికి అనేసి మళ్ళీ అట్లా వ
అవునా అ
అంటే ఈ ఆంటీ కొంచెం బెటర్ అండి కర్రీస్ బాగానే వేస్తుది
ఉహు
అంటే వేరే హాస్టల్ అన అంతకు ముందు వేరే హాస్టల్ ఉండే ఆ హాస్టల్మె అయితే ఎలా అంటే ఏ మన కర్రేస్ బాచేసేది కాదు ఆమా
ఉహు
ఉమ్
ఉమ్ ఓకే అంటే మీరు కూడా సథింగ్ ఏమన్నా ఒక మ్యాంగో పిక్కిల్ గాని చికెన్ పిక్లు గాని అట్లా తీసుకుపోవాలి ఆ హాస్టల్
మా హాస్టల్కి వెళ్ళే ముందు
అవునా
అంటే బట్టళ్ళకి చాలాండి అనమాట బట్టలే బాగుండు బట్టలు బుక్స్ ఎక్కువ ఉండడం వల్ల
ఆ
ఇంకా నేను అది అసలు మర్చిపోయాను ఇప్పుడు ఈ మధ్యలో నాకు ఇంటికెళ్ళే పని ఉంది పండుగ ఉంది మాది ఇంకా వెళ్తే ఇంక అప్పుడు తీసుకెళ్దాం అనేసి
చపోండి ఎందుకంటే వాళ్ళు ఇట్లా వేసినా కూడా మీరు మంచిగా పెరుగుతోటి తిన్నచ్చు అన్నం మా హాస్టిల్ బెస్ట్ మీ హస ఇంకా ఈ ప్రైవేట్ కి ఇట్లనే వేస్తారు ఆ మచ్ టెంపరీస్ లో ఉన్నప్పుడ అయితే మంచిగా మేము మాకు లంచ్ లో అయితే కర్రీస్ అని సాంబార్ పెరుగు అనీ మ ఇంకా చట్నీ అనీ బాయిల్ ఇగ నెయ్యి ఇట్లే బట్టే వాళ్ళ అసలు హాలీడే ఉండదు అసల
ఆ మాది పేరుకి ప్రైవేట్ గాని వేస్ట్ రూమ్ తీసుకొని ఉంటే బాగుంటది కానీ ఏంటిదంటే ఇయర్ మోత్తం అన్
అత్తా
అకాడమిక్ ఇయర్ లా ఉంటే ఉండగలం ఇప్పుడు నేను టూ త్రీ మంత్స్కి ఒకసారి వస్తా అన్నమాట
ఆహా
అలా ఇప్పుడు నేను రూమ్ తీసుకుంటే మళ్ళీ మా ఫ్రెండ్స్ ఒక ఆమ్మె ఉంది ఒకరు ఇద్దరు ఉన్నారు మళ్ళీ నేన్ వెళ్ళిపోతే నా అంటే రెంట్ వాళ్ళ మీద పడతాది కదా బడ్జెట్ అలాగె నేను ఎందుకులె అనేసి తీసుకోలే అన్నమాట
అంటే ఇప్పుడు ఒక ఫైవ్ మెంబర్స్ అనుకో ఒక రూమ్ రూమ్ మట్ అనుకున్న కూడా
ఫైవ్ మెంబర్స్ లేరండి మా ఫ్రెండ్స్ మేము ముగ్గురు ఉన్నాం అన్నమాట ఒక ఆమె ఆల్రెడీ వెళ్ళిపోయింది మొన్ననె రీసెంట్లీ
ఓకే లేదు అంటే ఒక ఫైవ్ మెంబర్స్ ఉన్నా కూడా అంటే ఒక రూమ్ ను ఒక త్రీ ఫో ఫేవ్ అంటే ఒక ఫైవ్ కే అనుకో
అక్కడ రెండ్స్ ఎక్కడ పైకే అండి టెన్ కి ట్వెల్వ్ కి అట్లు ఉన్నాయి
ఓకే ఓ
ఆ తక్కువ లేవు అసలు చిన్న చిన్న రూమ్సే కానీ తక్కువ లేవు అంటే పర్లేదు ఒక హాల్ ఉంటది ఒక బెడ్రూమ్ ఉంటది కిచెన్ సపరేట్
ఆ
చిన్న వాష్రూమ్
కష్టం అట్లుంటే
ఇంకా హాస్టల్ ఏంటిదంటే తక్కువ పైసలు కదా అనేసి
ఉహ్ ఉమ్ చి ఎంటో మంత
హలో
ఇంకా మరి మరే ఉమ్ ఏం చేస్తున్నారు అందరూ
ఏంలేదండి నేను ఇట్లా బయట వచ్చి కూర్చును లోపల వైఫై వస్తే లే అనేసి బయట వచ్చి అన్నమాట
ఆహా
బడు క్వస్య్ న్ కొంచెం నాన్సెజల్లాగాాల వస్తుంది కొేసుకుొని కూర్చున్న కొంచెం దోమలు కుడుతున్నాయి
ఉ వెదర్ వాలే
ఆ వెదర్ బాగుందండి ఎలా కూలుగా ఉందో ఇక్కడ అసలు
ఓహో మీరు డైలీ ఏ టైంగ్కి పడుకుంటారు
నేను మహా టెన్ లెవెన్ అంతే
ఉహు
ఎప్పుడైనా ఏమన్నా ఎవరైనా బర్త్డేస్ ఉంటే మా వాళ్లయి అంటే నా క్లోజ్ ఫ్రెండ్స్ అయితే మా మా అమ్మ నా చెల్లెలు అయితే ట్వెల్వ్ దాకా ఉంటా బర్తడే విష్ చేయడానికి
ఓకే
అంతకుమించి ఎవరు కోసం ఆగను
హు హు మేను కూడా అంటే వాళ్ ఎవరు బర్త్డేస్ ఉన్నాయ అంటే ట్వల్ వరకు మేలుకోండి స్టోరి పెట్టేసి పడుకు
ఉమ్ మళ్ళీ ఫ్యామిలీ ఫంక్షన్స్ ఉంటె ఫ్రెండ్స్ తో అట్లా రిగ్ అయినప్పుడు మళ్ళీ మళ్ళీ మూమెంట్ రాదు కద అనేసి
ఉ ఉ హు అవును మ్యారేజెస్ లో అయితే నిదరా కూడా ఉండదుసలు టైమింగ్స్ అప్పుడ మ నిద్ర ఇంకా రాదు అర్థమే గాదు అ టైమ్ ఏమైతాండో మెంద్య అనుకునే అందరు ఫ్రెండ్స్ ఉంటారు కదా అట్లా మా అక్క పెళ్లి కూడా ఫోర్ సంథింగ్ త్రీయో అనీ ఆ ఫోర్ అయింది మార్నింగ్ ఉ ఎర్లీ మార్నింగ్
ఫోర్ కే ఎసారా అంత పొద్దున్నే వేసారా
మ్ అంటే నైటే కదా మ్యారేజ్
ఆహా ఓకే అంటే నైట్ నుంచి స్టార్ట్ చేస్తే మార్నింగ్ ఫోర్ మైందా
మ్
నేను అట్లాంటేలేను అంటే ఎర్లీ మార్నింగ్ పెళ్లి చేసారు అంత పొద్దున్నే ఎవరు లేవరు కదా అట్ల చేస్తారు అనుకు చెప్ మా
లే లేదు మన అంటే మనకి నిద్ర ఉండదు కదా త్రీ ఫోర్ డేస్ వరకు పెళ్లి అంటే అట్లా
ఆహా పాపం మీ అక్క ఎట్లుండదే మోనిదడ్ లేకుండ
మ్ అక్కనా బానే ఉండే
మ్
మ్ అంటే పెళ్ళి కుతురు కదా కొంచెం అంత వేరే ఉంటాయి వాళ్ళకి పెళ్ళ పొద్దునుండే పాపం రడి కావాలి అది కావాలి ఏంది ఫోటో దిగడం అవుతాంది కానీ పెళ్ళిలో ఫోటోస్ నుంచి చిరాకు లేస్తది అందరు దిగాలి ఫోటోస్ ఎవరు ఉండే వాళ్ళు ఉండరు అందరు ఉండరు ఏడుపొస్తాయి ఫోటోస్ అంటే ఆ లైటింగ్కి ఆ వేడికి ఇంకా మేకప్ ఆమె హెవీ వర్క్ డ్రెస్స్ ఓ ఇరిటేషన్ వస్తది ఉ అసలు ఫోటోస్ పెట్కోకూడదు అసలు పెళ్ళి రోజు అయితే ఏమన్నా అంటే మెమోరీస్ ఉంటారు మెమోరీస్ మెమోరీస్ ఏమొస్తయి ఎవరు రారు మెమోరీస్ లాస్ట్ కి ఉ అంతే స్ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇంకా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫాదర్ మదర్ బ్రా అంద తే ఇంకా ఎవ్వరు ఉండకూడదు
చేయాలి అనుకుంటాం కానీ ఇక మన వాళ్ళు రిలేటివ్స్ ని పిలవకుండా అయితే చెయ్యరు కదా
రెండు విషయాల్లో ఫోటోస్ పెట్టుకోకూడదు అసలు ఆ ఇంగ ఎవరెవరో ఉంటరు ఇంకా ఫ్యామిలీ అత్తమ్మ, మామయ్య, పిన్ని, అని బావ గాని అబ్బో ఇంకా వాళ్ళ ఫ్యామిలీస్ లో ఎవర ఫ్రెండ్స్ అని అ ఇట్లుంటది పెళ్లి కొడుకు మంచిగనే ఉంటాడు పెళ్లి కూతురే కదా అసలు ఒక్కడ గాలి ఇదే అని చిరాకు లేస్తది మ్ పెళ్ళి చేయాలి ఇగ నార్మల్ గానే ఉండాలి
ఆ
కొంతమంది ఫుడ్ దగ్గర వేస్ట్ చేస్తారు డబ్బులు
అవును
మ్
ఓ
కదా మనము ఇట్లా అంటే పాపం వెళ్ళుంటారు చూడు లేనోళ్ళు అంటలో పెట్టినా మనకు మంచి వాళ్ళు ఇట్లా ప్రేయర్స్ ఇస్తారు వాళ్ళు మనకి మ్ అంత బెట్రే కానీ వంద మందికి పెడితే మనకి ఏమి రాదు మ్
ఇంకా అండి మరి ఓకే అండి మరి రేపు మాట్లాడతా నేను బాయ్ అండి గుడ్ నైట్ అండి. మ్